హలో
అర
ఆ బాగున్నండి మీరు తిన్నారండి
ఆ తిన్నానండి మీరు తిన్నారా
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అండి
తిన్నారా అండి తిన్నానండి
అ ఏంటండి ఇస్పెషల్ ఇవాళ
అండి
కుశలండి అంటే ఇవేని సాయంత్రం కదా సాయంత్రం పూట మేము టిఫెన్ లే ఎక్కువ తింటామండి అన్నమాట
అవునా
ఉమ్ మీ ఇంట్లో ఏంటండి ఇయాలా స్పెషల్
మా ఇంట్లో చికెన్ అండి
చికెనా
మీది
ఆ
మీదండి
మా ఇంట్లో ఇవాళ గోంగూర మటన్ అండి
అవునా ఇంకా అండి
అ
వినిపి
ఆ వినిపిస్తుందండి
ఆ అండి
ఇవాళ గోంగూర మటన్ అండి
మీరే చేసారండి
లేదండి మా ఆయన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిండు
అవునా
ఉమ్ మీ ఇంట్లో మీరే కుక్ చేశారా రాదండి మీకు వచ్చా అండి కుక్ చేయడం
లేదండి మూవీ చూసారండి పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ మూవీ జూశార అంటున్నా
చూసానండి
బాగుందా అండి హలో
ఆ చెప్పండి
ఎలావుందండి మూవీ
ఆ బా బాగుందండి ఎంతైనా
చాలా బాగుంట్టుంది పవన్ కళ్యాణ్ మూవీ గదా అండి
ధురందర్ జూసారా
లేదండి చూడలేదు మీరు చూసారా
లేదండి
చూడాలి ధురందర్ గూడా అది రియల్ స్టోరీ అవునా అండి
ఏమో అండి తెలియదు
ఇంకా మీ ఫేవరెట్ కర్రీ ఏంటండి
ఫెవరెట్ కర్రీ
నీకు
చిక్కురుగయ్ మీరిగా మీరే చేస్తారా లేకపోతే మీ ఇంట్లో ఇష్టమా
ఇంట్లో వాళ్ళు చేస్తారండి
ఉహు ఇంకా ఏంటండి
ఇంక వం వంట చేసుకోలేదా అండి
ఆ
వంట చేశారా అండి
ఇంకా చేయలేదండి మా వొళ్ళు అడుగుతుంటే ఇప్పుడే కొంచెం దోసలావియివి ఎసి ఇస్తున్నాను మీరు చేసుకున్నారా
లేదండి చేయాలి ఇప్పుడు
ఆ ఏంటండి
చేయాలండి ఇప్పుడు
చె్యాలా మీరే చేస్తారా
ఆ అవునండి
కుకింగ్ రాదన్నారుగా అండి మళ్ళీ వంట ఎలా చేస్తారు
అంటే రై రైస్ వండడం వచండి ఎగ్ కర్రీ చేస్తా
అండి
ఆ ఏంటండి
ఇంకా అండి
రీసెంట్ గా ఉగాది జరిగింది కదాండి ఎలా చేసుకున్నారు
నేన్ క్రిస్టియన్స్ అండీ
హలో
హలో
ఉగాది ఫెస్టివల్ అయింది కదా అండి ఎలా సెలబ్రేట్ అంటే ఎలా జరుపుకున్నారు
మేమ్ క్రిస్టియన్స్ అండి మేం జరుపుకో
అవున మీర్ చేసుకోరా
మీ దగ్గర పె పెట్రోల్ దొరుకుతుందాండి
అండీ హలో
హలో
ఉమ్ చెప్పండి చెప్పండి
మీ సైడ్ పెట్రోల్ దొరుకుతుంద అండి
మాపు సైడ్
పెట్రోల్ పెట్రోల్
పెట్రోల్ ఆ లేదండి దొరుకుతలేదు మావొళ్లు కూడా దానికోసమే చూస్తారు పెట్రోల్ దొర్కట్లేదానేేసెసి
ఏముందండి మార్నింగ్ నుంచి వర్క్స్ తోటే సరిపోయింది కంప్లీట్ చేసుకొని ఇంకా కాస్త తినేసి మళ్ళీ ఉన్నాయి లేని అన్ని క్లీన్ చేసుకోవాలి పొద్దుటికి మళ్ మళ్ళీ అన్ని రెడీ చేసుకోవాలి
మీ ఇంట్లో అన్ని పనులు మీరే చేస్తారండి
లేదండి మా ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు
అవున
ఉ అన్ని నేను చెయ్యను కొన్ని మా వొళ్ళు కూడా హెల్ప్ చేస్తారు రోజు
ఇవాళ ఏవేం పనులు చేసార మావునే మంచి
ఇవా అంటే మార్నింగ్ నుంచి ఏముందండి ఫస్ట్ మా ఆయనకి బాక్స్ ప్రిపేర్ చెయ్యాలి కాబట్టి పొద్దున్నే లేచేసేసి రైస్ కడిగి పక్కకు పెట్టి మా మారిదితో కుసా పెట్టి దేబించా
అవును
ఉ మా మరిది నేను కలిసి తోట కూర తెంపేసిసి నీటి వాటిని కట్ చేసి అది వచ్చిండ్రు కర్రీ వండేసి రైస్ వండి మళ్ళీ మా హస్బెండ్ కి టిఫిన్ చేసి ఆ టిఫిన్ మా ఆయన బాక్స్ లో పెట్టేసేసి మళ్ళీ మా ఆయనకి ఆ ఏ ఏంటి రైస్ అంటే బాక్స్ పెట్టేసేసి టిఫిన్ చేసేసి ఇచ్చి ఇచ్చేసరికి ఆల్మోస్ట్ నై ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయి అయిపోయిందండి
అవునా
హ ఇంకా మా ఒళ్ళు తర్వాత మా మరిదికి టిఫిన్ ఏసి ఇచ్చేసి మా మరిదిన్ కూడా డ్యూటీకి వెళ్ళిపోతాడ అనమాట ఆయన కూడా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాక ఇంకా నేను బ్రష్ చేసుకోని కొంచెం టీ తాగి నేను టిఫిన్ చేసేసి మా ఆ నా మా అన్నయ్య ఉంటాడండి వాడికి టిఫిన్ చేసి ఇచ్చేసేసి ఏంది ఉన్న గిన్నెలు లేని గిన్నెలు అన్ని తోముకొని మళ్ళీ మా ఇంట్లోళ బట్టలు అన్నీ వాషింగ్ మిషిన్ లో వేసి ఏం చేస్తారు అంతే అండి ఇంకా అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది కాసేపు మా బాబు తోటి ఆడుకోని మళ్ళీ ఈవినింగ్ మ్యాగీ చేసాను మ్యాగీ తినేసేసి మా వాళ్ళకి పెట్టా మా వాళ్లు ఈగ అదే ఫస్ట్ టైం మ్యాగీ ట్రై చేశా సరేండి వాళ్లు కూడా
సండి
లేదండి రాదు నీకొచ్చా
లేదండి
బిర్యానీ ఫవరెట్ డిష్
లేదండి
సరే అండి ఉంటాను
ఆ ఓకే